ఆ
ఆ హలో
మంచి గున్నావా ఫోను గుడా చెత్తలేవుగా
మంచిగానే ఉన్న ఇయ్యల్ రేప్ కొంచెం కాలేజ్ స్టార్ట్ అయ్యింది ఇగ పోతానం అందుకే
బిది బి
తొందర్నే స్టార్ట్ చేసిళ్ళు ఈసారి
ఆ మీక్ స్టార్ట్ కాలే ఇంకా
మాకు మొన్న మొన్ననే స్టార్ట్ అయ్యింది
ఊహ కిప్పుడు స్టార్ట్
ఏమన్నా చెప్తాల్లా క్లాసులో మారి
చెప్తాళ్ళు ఒక సన్స్క్రిట్
ఎంత మార్నింగ్ నించి ఆఫ్టర్నూన్ వరకేనా
వేరే క్లాసోళ్ళు ఒప్పుకోరు వరకి మాది పోర్ తర్టీ వరకి గాలి వంతలేదని నేను అగిన్నె ఫైవ్ ఫైవ్ వరకి తిసుకుంటాళ్లు క్లాస్
పొద్దున్నే పొద్దున నైన్ థ థర్టీ నుంచి వన్ వరకి గంతె ఇగ అయిపోతది మా క్లాస్ లో
ఇగ తూర్స్ డే వెడ్నెస్డే తాగితే మేము ఇగ డైలీ ఆఫ్టర్నూన్ అయ్య వత్తం
మా కుడా మంచిగుంది తిని మంచిగానే ఉంటది అదే అంటే షెడ్యూలు కనీ మీరు క్యాన్సిల్ కాల్ని యే మాకు
అంటే ఫ్యాకల్టీ పొదున రా
హ్మ్ ఆ గట్లనే
ఫాకల్టీ పెడ్తరు పొదున
ఆ అదే
ఎమ్ చె
హ
ఏమి ఫ్రెండ్స్ బాగానే వత్తర్రు గా ఢ
రీల్స్ చుత్తరు సినిమాలు చుత్తరు నవ్వుతరు
వినబడతలేద హ్మ్ బానే పొద్దున కాలేజ్ లేద ఈ టైం వరకు పడుకుంటా ఇంకా పండుకోకుండా
ఆ ఇగ దోమలు గుడతానయి ఫుల్లు ఫ్యాన్ లేదు ఫ్యాన్ ఉన్న గాని తిరుగుతలేదు
హ్మ్ హు అందుకే సినిమాలు చూత్తర్రా
ఆ ఇగ అసల్ నిద్ర పడతలేదు
పోతానవా రాఖీ కి షాపింగ్ చేత్తనవా
ఆ చెయ్యాలి కదా కని ఈసారి మా అన్న లేడు కదా యా రా రాడి
డ అప్పడ వరకు
అ రాడుగాని ఒక తమ్ముడు ఉన్నాడు కట్టాలి
మరి పతానవా షాపింగ్ చేయనికి డ్రెస్లు ఇట్ల కొన్నుకొనికి
పోతాను అంటే ఇగ కొనుక్కుంటా కని ఇగ చూడాలి కొంటనెమో
ఏం బెడ్తారు మర్ తమ్ముడు పైసల
ఎమో ఇగ వాడేం పెడతాడో అని
ఉమ్ హు సొంత్ అంటే పిన్ని వాళ్ళ కొడుక ఎట్లా అన్నట్టు అయ్యిండు
ఆ ఇక తెలిసిన తమ్ముడు యట్లా క్లోజ్ బాగా యా అందికే
ఉమ్ హు మీ అంటి వాళ్ళు వచ్చి మీ డాడీ కి గడతారా రాఖి
అమ్ రారు అదే అయితే మా డాడీ ఉన్నాడు కదా
ఉమ్
డాడీకి ఇద్దరు మమ్మీలు అన్నట్టు
అవునా
ఆ అట్లా ఫస్ట్ ఫస్ట్ మమ్మీకి మా డాడీ పుట్టిండు సెకండ్ మమ్మీకి ఒక బాబాయ్ ను ఒక అత్తమ్మ
ఉమ్ హు వాళ్ళు కూడా అట్లే
సేమ్ ఆ అయితే యిగా ఇంగందుకే మా డాడ్ మా డాడీకి మేము ఎవరితోటి మాట్లాడము మేము అంటే మాకేం బెటర్ భూమి గిట్లా మా కియార్ ఏం
ఆహా
అందుకే మా అమ్మకి కోపాలు బాగా అన్నట్టు ఎవ్వరు మనతోటి లేనప్పుడు ఇప్పుడు మనకి ఎందుకు వాళ్ళతోని అని అనుకుంటది అట్లనే ఇక
ఇంగ వాళ్ళు కూడా వచ్చి ఎం కడతారు ఇగా రారు
ఆ ఎప్పుడో ఒక అక్క ఒకసారి కట్టింది గానీ ఇగ తర్వాత నుంచి గడతలేదు మేము కూడా మాట్లాడతలేము
ఇగ మా ఆంటీ కూడా గట్లనే వాళ్ళ సొంత్ సొంత తమ్ముడు వచ్చిండు అనుకో వచ్చి మా డాడీకి కడుతాది మా బాబాయ్ రాకున్నాడు రాలేదు అనుకో ఇగ రాకుంటే మా డాడీ కూడా కట్టది
ఉమ్ గట్లనే
ఇగా గట్లా గట్టలా అని నేనే కడతా ఎప్పుడైనా ఆమె రామ్ అంటే నేనే కడతా
ఇగ ఇంకా నేనే కడతా మా డాడికి ఇంక మా అన్న లేకున్న మా డాడీ కి గడత తర్వాత మా తమ్మునీకి యా ఈసారి కట్టాలి ఇగా మా తమ్మునికి
ఉమ్ హు మేము కూడా గంతే ఉమ్ హు తము తమ్ముల డాడీ గూడ కడతాం
ఇంగ ఆమె ఒక్కొక్కసారి వస్తది ఒక్కొక్కసారి రాదు
సౌండ్ హ్
ఒకసారేమో అచ్చింది అత్తే చీర పెట్టినం చీర పె డితే పైసలు లేకుండే గంతే.
హ్
ఇగ మాచెల్లెలు కూడా రారు మా తమ్మునికి రాఖీ కడ్తానికి.
అవునా గట్లనే ఉండాలె మనకి ఎందుకు ఇగా.
వాళ్ళకు తమ్ముడు లేడు కదా మా సొంత బాబాయే.
ఆహా రారా మరి.
రారు రారు కట్టరు ఎప్పుడు.
ఎందుకు మరి.
ఎందుకంటే వాళ్ళు ఇగ వాళ్ళు మా పిన్నీ కొంచెం వెరైటీ ఉంటది గా ఆయనకేం కట్టేది అన్నట్టు ఉంటది.
గట్లా అనుకుంటే ఇగ దూరాలయితాం కనీ
ఇప్పుడు మా చిన్న బాబాయేమో మా మొన్న పుట్టింది మా చెల్లె ఆమె అసొంటిది పుట్టంగనే రాఖీ తీసుకొచ్చి ఇచ్చింర్రు సీట్ బాక్స్ తీసుకొ చిర్రు.
ఆ
ఇగ తోడ పుట్టినోళ్ళేమో రారు కానీ సేకండ్ మా ఇంకో నానమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ మనవరాలు అ
అయి ఎవళ్ మనోళ్లే మనల్ని
ఇయర్సే ఫస్ట్ బర్డే అయిపేయింది.
ఎవళు మనోళ్ళు అనుకుంటే మనం కూడా వాళ్ళన్ని అట్లనే అనుకోవాలిగా.
ఇగ గంతే మరి తోడ పుట్టినోళ్ళు వాళ్ళే చెల్లెలు అసలు వాళ్ళు పుట్టిన కానుంచి ఒక్కసారి కూడా రాఖీలు కట్టలేదు తెలుసా మా తమ్మునికి.
వన్
నేను కడతా, మొన్న పుట్టిన చెల్లె కడతది అంతే వారు కట్టరు.
ఆ ఇ మా పెద్దమ్మోల కొడుకు ఒక్కడే ఉంటడు అన్నట్టు. ఎవరూ వా మా అన్నకి నేను కట్టనికి పోయిన ఒకసారి. పోతే వస్ ఏడ్సిండు ఏడ్పిండు అంటే ఇగ ఓ ఏడ్చిండు ఊరంతా తిప్పిర్రు ఈళ్ళు నేను కట్టుకోను కట్టుకోనని. అప్పట్
ఎందుకు?
ఉత్తిగనే వాడు పిచ్చోడు వాడు ఎమో ఇగ అది. ఒక్కడే కొడుకు కదా గారాబం బాగా.
ఒక్క కొడుకైతే కట్టుకుంటానికేంది.
ఎమో ఇగ వానికి ఏమైందో ఇగ మొత్తం తిప్పిచ్చిండు. ఇగా అట్లా ఇగ మేము ఒక రెండు సంవత్సరాలు ఏమో కట్టినా చిన్నప్పుడు ఇగ ఇప్పుడు పోతలేను. కానీ పాపం అనిపిత్తాంది ఒక్కడే కదా ఈసారి కట్టాలె.
మనకు అనిపిత్తది అయ్యో మరి మాకు అన్న మాకు అన్న ఉన్న కూడ మేం కడ్తలేం అని. ఒక్కసారి కూడ అచ్చీ కట్టనే కట్టరు మళ్ళీ ఎంతో దూరం కాదు పక్కపక్కనే ఇల్లులు కూడా.
ఆ ఇప్పుడు మేం పో పో కొనేకి కాటు మెప్పుకొనే సర్కి పదకొండు పన్నెండు అయితది ఇగ ఆడికి పోయేసరికి లేట్ అయితది కదా
సరే దూరం ఉన్నా అంటే రాలేదని కొంటం ఏదో పని ఉన్నదని పక్క పక్క నె ఇళ్లు పక్క పక్క ఈనె అతంటే ఏమైతది
మల్లమ్మ పెద్దమ్మ కూడా ఏ ఎందుకు తీయలే ఎందుకు వచ్చుడు వీనికి వీనికి వేరేటోళ్ళు కడతారు తీ ఇగ అని అంటది ఇగ పైసలు మా పెద్దమ్మ మంచినే చూసుకుంటది నన్ను ఇంతకు ముందు ఫోన్ చేసిన మాట్లాడిన
ఊ
ఆ బంగారు తల్లి చెప్పురా అంటాండి ఇక పైస మోన్నా అయితే మా మా పెద్దమ్మోల్ల బిడ్డన్ను నేను పోయినాం అన్నట్టు పోతే నా నాకు రెండు వేలు ఇచ్చింది
ఆ గట్ల ఇ గట్ల మనోళ్లు మనకే ఇస్తారు
ఊ ఇగ మాకు మా అమ్మమ్మ లేదు కాబట్టి ఇక మంచిగానే చూసు కుంటది ఇక మా చెల్ల బిడ్డనే అని ఇగ ఇతదిగా మాకు ఇక వాళ్ళు కొంచెం ఇగ బర్లు బర్లు ఉంటే ఇగ బర్లు అంటే ఇగ మంచిదేనా ఇగా ఫుల్ పైసలు
ఊ మళ్ళ మా పిన్ని ఎట్లనో కాదు మా అమ్మమ్మ వాళ్ళ చెల్ల బిడ్డలే సొంతం అక్క చెల్లలు మా మమ్మివును ఆమె
ఆ
దెట్లన కూడ పిల్లల్ని రానియది రాఖి కట్టానియది అందరు మళ మే దగర్ దగ్గరోలే అదే పరాయమ అం టే వేరే అంటున కానీ సొంత మామమ్మ వాళ చెల విడ్డ సొంతక్కజెల్లాలు
ఆ
ఇగ అందరంటురు గట్ల గట్ల ఎక్కువ అయ్యో పిల్లలు అనుకోరా అన్ అని కొంచం ఇగ ఆమె రానేయనపుడు ఏం చేస్తాం
గంతే
ఎన్ని సార్లు